హలో.
హలో బాగున్నారా
ఏం చేస్తున్నావ్
వంటలు చేస్తా ఉన్నా మీరు హలో
హలో వంట చేస్తావా ఏమంటే చేస్తున్నావ్ ఉంది
హలో ఆ నేనా ఈరోజు రసము హలో
వినబడతలేదా నీకు హలో
వినపడతాంది నా వాయిసు మీకు వినపడట్లేదా
అ ఆ వినిపిస్తుంది నీది కూడా నాకు మంచిగా వినిపిస్తుంది
ఆ ఈరోజు వంట రసము చికెన్ ఫ్రై అండి
అవునా ఇంకా తి ఇంకా ఇప్పుడు వంట అవుతుందా ఇంకకాలే
స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసా ఈ పక్క క్లైమేట్ చేంజ్ అయ్యింది
అమ్మ కి కూడా వర్షం పడుతుంది
గాలి
ఆ
అది కరెంట్ సేపు నిడి సడన్ గా ట్రాన్స్ఫర్ పేలింది ఇక్కడ మా సైడ్
ఆ
భయపడిపోయాను నేను
ఆహ
పేలిందండి
ఆ ఎందుకు అట్లా వచ్చింది
అదంతే ఒక్కోసారి గాలి ఏదన్నా స్టార్ట్ అయినప్పుడు అలా పేలుతా ఉంటుంది మా సైడ్ ఎక్కువ
ఆ
పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదాఅ ఏరియా ఏరియా ఎక్కువ కరెంటు వచ్చినప్పుడు అలా పేలి పోతాయిన్నమాట ఇంత పెద్ద పెద్ద బాంబు పేలినట్టు సౌండ్ వచ్చి భయపడిపోయా నేను
ఆ అన్న ఏం చేస్తుండు డ్యూటికి వెళ్ళి
ఆ వెళ్ళారు ఇంక రాలేదండి నైట్ కీ వస్తారు
ఆహా ఏం మీ అన్నయ్య
డ్రైవరు కార్ డ్రైవర్
ఆహా మర్ తినడానికి రాడ
ఒక్కోసారి వస్తారు ఒక్కోసారి రా రండి
ఆ
అంటే ఒక్కసారి నైట్ డ్యూటీ ఉంటే అలాగే వెళ్ళిపోతారు పార్టీ
ఆ నువ్వు తినలే మరి ఇంక ఏమన్నా టిఫిన్ చేసినావ
లేదు ఈరోజు చేయలే ఏమి
చేయకుండా ఎంతసేపున్నావ్
చేయలేదు అందుకే ఒకేసారి వంట చేస్తున్న ఇంక సండే
మేం టిఫిన్ ఏం చెయను మేము కూడ టిఫిన్ ఏమి చేయను డైరెక్ట్ అన్నమే తినేస్తాం దానికి దీనికి టైం వేస్ట్ అవును
సరే అందుకే ఓకే సార్ వంట చేసి రసము చికెన్ ఫ్రై చేద్దామని
అన్నా కూడ బగారా ఎక్కువను నైట్ కూడ ఉంటే నైట్ కూడ ఉంటే అదే ఉంటది మంచిగ
ఉ ఏది ఏది చేయమంటున్నారు
బగార
అంటే
అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదన్న దావతులోకి పోయినప్పుడు బగారాలు ఎస్తారు కదా వైట్ రైస్ కాకుండా వేరేది ఉంటది కదా
అదే బిర్యానీ టైపు మీరు చెప్పేది
ఆ బీర్ మీరు అట్లా కాదు బిర్యానీ అనరు గానీ బిర్యానీ అంటే బిర్యానీ అం టే వేరేది దిన్ని బాగారా అంటరు
మేము వచ్చి అదే నాన్ వెజ్ వేయకండా చేసేది కదా మీరు చెప్పేది
ఆ బిర్యానీ
ఆ మేమ్ ఆ అది వేయకుండా మీరు చెప్పేది మేము వచ్చి దాన్ని
ఏమంటరు
కుష్కా
పుష్క
ఉ టమాటా ఎర్రగడ్డ సేమ్ ప్రాసెస్ బిర్యానీ బిర్యానీ లాగే చేస్తాము కానీ నాన్ వెజ్ వెయ్యము అన్నమాట ఓన్లీ అదో టమాటా ఎరగడ్డా అది మాత్రమే పట్టా లవంగమో అల్లం పేస్ట్
ఆ మరి నేను దాన్ని అంటున్నా
ఆ దానిమ్మ మేము ఈ పక్క కుష్కా అని అంటాం
ఆహా
ఆ అలా అంటే తెలియదు ఈడ
చికెన్ కర్రీ ఏసుకొని అట్లా ఏమన్నావు ఇప్పుడు
చికెన్ ఫ్రై ఫ్రై చికెన్ ఫ్రై కుష్క
ఆ పుష్కా ఆ పుష్కా వేసుకొని ఆ ఏమయి
చిక్కిన్ ఆ ఆ బాబు అదే అదే అదే అడిగాడు మా మదర్ ఓక్స్ ఈ సారి టెంకాయ పాలు వేసి పట్టా లవంగం అల్లం పేస్ట్ పేస్టు పుదీనా వేసి చేశారంట దాన్ని ఏమో అంటారబ్బా నేను అప్పుడు టెంపుల్ కి వెళ్ళున్ననండి నీ ఇంట్లో లే దు మా మదర్ వచ్చి చేసారు పిల్లలకి
ఉ
అది కూడా అంతే చికెన్ కర్రీ చేసుకొని అది తింటే బలే ఉంటుందంట నాకు తెలీదు నాకు తెలీదు సర అడి టెంకాయ పాలుతోనే చేస్తారండి
ఆ
మనకు తెలియని ఎప్పుడు చెయలే మా మదర్ చేశారు సరే ఇంకా మా మ దర్ వేరే చోట కుకింగ్ చేస్తారు ఇంకా వచ్చే దానికి లేట్ అవుతుందని ఇంకా పిల్లలు తినలే కదా అందుకని ఇంకా రసము చికెన్ ఫ్రై చేస్తున్న
ఉహు పుల్కా జెస్తలేవా
ఆ లేదు అన్నం ఇక్కడ అయిపోయింది
ఆహా
అదైతే ఒకే ఇది మీరు చెప్పినట్టు ఒకే త తిరగుమాత పెట్టేసి చేసేవచ్చు భిన్న అయిపొద్ది తది
ఆ తొందర అయిపోతది టేస్ట్ బాగుంటది ఏమన్నా మిగిలిన నైట్ ఉంటది మళ్ళీ వండకుండా తన మళ్ళ వంట చేయకుండా ఉంటది
నైట్కి ఒకటి అన్నం చేసుకుంటే చాలు మేము
ఆ ఇంకా మరి ఏం చేస్తున్నావు
అదే అన్నం వండి
వంట చేస్తున్నా వంట చేస్తున్నా లక్ష్మ అక్క ఫోన్ చేసిందా
లేదు చేయలేదు మ్యారేజ్
పళ్లి పోయినా పెళ్లికి పోయిని వాళ్ళ అక్క కూర్తు వాళ్ళ అక్క కూతుర్తి పెళ్ళింది
ఆహ
హ్మ్ పోయింది ఈ రోజు
నేను చేసినాను నేను బయటున్నాను అనింది నైటు చేస్తాలే మళ్ళీ న్ మీకు మాట్లాడతాను ఇప్పుడు బిజీగా ఉంటే సరిపెట్టేస మాల చేయలా నైట్ నేను చేసాను టెన్ కి ఎత్తలేదు సరేఅని వొదిలేసి
హాహు
మీరు బాబు ఒక స్టేటస్ పెట్టింటది
హా వాళ్ళ కొడుకు
వాళ్ళ బాబున
ఆ బాబుగాదు పాప ఆ చిన్న ఆ అళ్ళ పెద్ద కూతురామా హ్మ్
హ్మ్ హు మీరు ఏం తిన్నారు ఏం చేశారు ఈ రోజు
మేమ బెండకాయ ఫ్రై చేసిన టమాటా చారు చేసిన
హ్మ్
రెండు ఈ రోజు ఏం తీసుకు తీసుకురాలే ఇంగా ఎందుకు తినబుధి చికెను బాగుంటలేదు అందుకే తెచ్చుకోలేదు
అవును నేను ఈ పిలకాయల కోసం తెచ్చానండి
మటన్ ఎద్దామంటే ఇక మటన్ తర్వాతది తెసుుకుంటే వాయే ఇప్పుడు ఏం వద్దులే అని చెప్పేసి తేలేదు
హ్మ్
ఆడ మస్తు మంది ఉన్నారు అందుకనే పోలేదు మట్టన్ కడ
అవునులే ఈ సండే సక్కలు ఎం జనాలు చాపల మార్కెట్ చికెన్ షాపు ఫుల్గా ఉంటారండి
ఆ
చేపల మార్కెట్ లో చెప్పాలి సందు ఉండదు ఆ స్మెల్ కి బ అక్కడే ఉంటారు అట్లే
హ్మ్ అవును అక్కడనే ఉంటారు తీసుకుంటారు అది ఈగలు దోమలు వస్తాయి నాకు అవి చాలా ఉంటాయి ఇంకాడ మంది నీలా పడతా ఉంటారు
అవును
ఆ
కానీ ఈ పిల్లల కోసం చేయాలని ఎక్కువ నేను చెయను అందుకే అది నిశువాసనా వస్తుంది ఇల్లంతా అదే నాకు నచ్చదు
ఉ
అందుకనే చెయ్యను నేను
తింటపుడు మంచి గానే తింటావు ఎవరన్నా వండితే తిన బుద్ధి అవుతది
ఆ మనమై చేసుకోవాలంటే అన్నీ కడగాలి స్టవ్ కడగాలి పోయి గడ్డంతా కడగాలి దాని కానీ ఒక్క మునామ్ పెట్టేవాలీ కడాయి పెట్టేవాలి అన్ని పెనాలు పెట్టాలి
ఉ అవ్వ్
నీగా కొడుక్కోవాలి అందుకనే ఎక్కువ చేయ్యను
వెంటా చేస్తే బాగుంటది మందా కి
అవును మా అక్క భలేె చేస్తాదండి
ఫిష్ వేపుడు బాగుంటది నాకు ఇష్టం
నాకు ఫిష్ ఒక్కటే ఎక్కువ ఫ్రై అంటేనే ఇష్టం
ఫ్రై అంటే బాగా ఇష్టం
ఉ కానీ మనం చేసి తినాలంటే తినా బుద్ధి అవ్వదు ఎవరన్నా చేస్తే తినొచ్చు బాగా
అవును
ఆ తిన బుద్ధి అవ్వదు ఎవరన్నా చేస్తే మా అక్క భలే చేస్తాదండి చాపల పులుసు ఆ అమ్మాయి తమిళనాడు సైడ్ కదా ఉండేది
ఉ
ఆ అమ్మాయి చేస్తది బలే చేస్తదండి
అవ్
నాకు అంతగా చాపలు రాదు గాని అమ్మాయి ప్రతి ఒక్కటి రొయ్యలు
రొయ్యల తోని టమాటా ఉల్లిగ్ తాఏసీ రొయ్యలు రొయ్యలు జోడున్ బాగుంటది
ఆ నేను అసలు నాకు రొయ్యలు తిన్నా నేను తినే తిన్నను ఇంత వరకు తిన్న లేదు నేను
నాకు ఇష్టం రొయ్యల కర్రీ వీళ్ళు తినరు ఆళ్ల ఏమి ఉంటది అంటారు
ప్చ్ దాన్ని చూస్తే పురుగులాగా గాథ తెలుస్తుంది నాకు అందుకు నేను హాహా
ఆహా నాకు ఈ వట్టి చేపలు అయి ఉంటాయి కదా అవి తిన బుద్ధి కాదు గానీ రొయ్యలు ఇష్టం
అది ఎందుకో రొయ్యలు మాత్రం నాకు కానీ అది చూడ్డానికి పురుగు లాగ ఉంటాండా
ఆ నీళ్ళలో నానబెట్టాలి కొద్దిసేపు నానబెట్టి మంచిగా కడిగేసి ఉల్లిగడ్డలు వేంపిన్ తర్వాత్ త ఉల్లిగడ్డలలో ఈ రొయ్యలు ఏయ్యాలి ఆ రొయ్యలు కూడా కో సే పంచెను నూనె ఏగిన తర్వాత టమాటా వెయ్యాలి
ఉ
బాగుంటది
అందుకనే నేను అది చెయ్యను కానీ ఇంతవరకు ఎప్పుడు తినలేదండి బాలే ఉంటున్ టారు గానీ నేను ఇంతవరకు తినిందే లేదు అవును
తిన్నలే బాగుంటది నేను ఒక్కసారి మా అన్నయ్య కు చేసినా మా వదిన వాళ్ళకి మా లక్ష్మీ అక్క వాళ్ళకి అ మా లక్ష్మమ వదిన ఉంది కదా ఆమె కు చేస్తే నాకు ఇట్ల చెయ్యరాదు రా ఒక్కసారి చెయ్యవా అంటే చేసిన చేస్తే బాగుంది గా టేస్ట్ అని చెప్పేసి తిన్నారు
హ్మ్
ఆ ఇటా చేయాలంటే ఆ చేస్తుది ఆమె అప్పుడు అప్పుడు చేస్తాది
ఆహా